హలో బాగున్నారాండి
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ మేము కూడా బాగున్నాం
అవునా ఏం లేదండి టీవీ చూ దాన్నము ఇంకా సీరియల్ మా ఇంట్లో సీరియలే
ఆహా నిన్న ఉగాది బాగా సెలబ్రేట్ చేస్కున్నారా
ఆ అవునండి ఉగాది అంటేనే పండుగ కదండి మొదటి పండుగ ఫుల్లు చేతం అండి మా ఇంట్ల
ఆ
మీరు పండుగ చేసుకున్నారా అండి మరి
మేం కూడా చేసుకున్నాం ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడ మీకు చెయొచ్చా అండి
ఆ చేయొచ్చు
కొంచెం చెప్పరా నేను కూడా మా ఇంట్లో చేస్తాను
చింతపండు బెల్లం
ఆ వేప పువ్వు ఆహా వాటి టర్ కూడా కావాలా అండి ఉగాది పచ్చడ కి
వాటర్ నెయ్యి ఈ షెడ్ రుచులు అంటారు
కారం ఉప్పు అవి కూడా వాడతాం అనమాట జీడిపప్పులు కిస్మిస్ లు అవి కూడా వేసుకుంటాం టేస్ట్ కోసం
ఆ టేస్ట్ కోసం ఏసుకోవచ్చు కానీ నార్మల్ గా ఐతే ఇవే ఎయ్యాలి
అవునా అండి
ఊ బానే కుదిరింది భక్షాలు కూడా పప్పూ ను బెల్లం తోటి చేష్
మేం కూడా భక్షాలు చేసుకున్నామండి అసలు మస్తు వచ్చినాయండి అస్సలు ఒక్కటి కూడా కరాబ్ కాలే మాడి పోలేదు అసలు ఎంత బాగొచ్చినయి తెలుసా అండి అసలు చూత్తుంటేనే తినబుద్ధి ఐతుంది
అవును నెయ్యెక్కువేస్తే బాగొస్తు
ఆ నెయ్యేసినాం అండి కానీ మీకు తెలుసా అండి పాల్ లలో వేసుకొని తింటారంట మీకు తెలుసా ఆ విషయం
ఆ అది తెల్వదండి నాకు
ఆ అయితే మా తాత వాళ్ళు తినేది మేమూ తింటున్నాం అనమాట పాలల్లో ఒక గిన్నెలో పాలేసుకొని పచ్చి పాలు అంటే ఉడకబెట్టిన పాలు అందులో ఆ భక్షాలు ఏస్ కొని తింటుంటే సూపర్ ఉంటదండి బెల్లం చక్కెర ఇంకేం అవసరం లేదు
ఆహా రోటీ పాయసం అంటారు కదా
ఆ అట్లనే అన్ కోండి చిన్న పిల్లల అయితే ఫుల్ ఇష్టపడతారండి ఒకవేళ ఒక్కసారి తింటే మాత్రం మీ ఇంటి దగ్గర ఎవరైనా రం తూర్కొల్ల పండ్ తూర్కొల్ల పండుగ కదండి ఉన్నారా వాతావరణం ఎలా ఉంది మరి రంజాన్ రేపు
ఒక్క దాన్ని